హలో హలో హలో
హలో హలో
ఏం చేస్తున్నారు
ఏం లేదు కాలిగనా
బాగున్నాం మీరు బాగున్నారా టూర్ కి కెల్ వచ్చింద్రా
అ
అ ఎలొవచ్చి వచ్చింద పిల్లలు వచ్చిండ్రా పిల్లలు అవునా తిన్నారమ్మరి తిన్నారా ఎం కర్రీ చేసిండ్రు తినం
మేం పప్పు చేసినాం
అవునామ అది కూడాడి ఇప్పుడు పప్పే
మీరు కాలేజీకి వెళ్ళండ్రా
వెళ్ళొచ్చినము
ఎగ్జామ్స్ ఉన్నాయా
ఎగ్జామ్స్ ఇప్పుడేం లేవు ఒక వన్ మంత్ తర్వాత ఉన్నాయి మళ్ళీ
క్యాబ్ ఉండేనా ఈరోజు
ల్యాబ్కి వెళ్ళ వచ్చు క్లాస్ తీసుకున్నారు
హ
అయితే ఉన్నాం ఇంకా
ఓకే స్టాడ అర్ధ మైస అందా మ అంగన్వాడికి ఎంద చిహ్నం
అవునా పిలల వచ్చిందా మరి
పిల్లలు వచ్చిండ్రు ఆడిపిచ్చినాం కథలు చెప్పినాం
ఆ అవునా మీకు దగ్గరేనా మరి మీ అంగన్వాడీ స్కూలు
మా ఇంటికి దగ్గరనే
అవునా ఇవాళ ఏమైనా స్పెషల్ ఉందా మరి
స్పెషన్ ఏం లేదు రోజు వెళ్త ఇ వెళ్ళడం ఉంటది మీటింగ్ ఉండే మీటింగ్కి వెళ్ళచ్చినం
ఆ అవునా
హ పిల్లలతో టైమ్ పాస్ అయితది అంగన్ వాడికిళ్తే
ఆ మీ ఆయమ్మ రోజు వస్తందా మరి
వస్తది పిల్లల్ని తీసుకొస్తంది వంట చేస్తది వాంట చేస్తాం పిల్లలకు పెడతాం వాలు కాడా
అది ఎట్లా అయితే
నా అవును
అవునా మేం గూ రోజూ వెళ్ళాలి కాలేజ్
గ్రాస్కనేద్ ఉం దా
రాయాలి కొంచెంమైనా అందాక కొంచసేపు రెస్ట్ తీసుకున్నాం అందుకే వెయిట్ చేస్తున్నమ్ ఇగ, ఎగ్జామ్స్ ఒక వన్ మంత్ తర్వాత జాబ్ గురించి ట్రై చేస్తున్నాం ఇంటర్న్షిప్ గురించి ఇప్పు త్రీ టూ కాబట్టి ఏదేనా జాబ్ ఉంటా ఎల్ త్తమ మీరేమైనా ఉంటే చూడండి రిఫర్ చేయండి వెల్తమ్
ఆ ఎవరినైనా అడిగి తెలుసుకుని చెప్తాం మీకు
అ
వా ఉంటా
కొన్న మరి
మీ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా
మా క్లాస్మేట్స్ అందరు బాగున్నారు
మ్
ఇప్పుడు చదువుకుంటున్నారా ఖాళీ ఉన్నారా
అదుకో మజదు కుంటున్నారు కొందరు కాలిగా ఉన్నారు కొందరు పెళ్లి చేసుకున్నారు.
ఓకే
మీ ఇంట్లో అందరు బాగున్నారా మా ఇంట్లో అందరు బాగున్నారా
బావున్నారు
మీకు ఒక పిల్ల
మా కుక్క పిల్ల బాగుంది ఇప్పుడే బయటికి తీసుకెళ్ళొచ్చిన కూర్చొని వాళ్ళ డాడీ కోసం చూపేస్తుంది వెయిట్ చేస్తాంది
మంచి టైమ్ పాస్ అయితది మి కుక్క పిల్లతోని
అవునవును
ఇంకా ఇంకేటి విస్ విశేషాలు ఫ్రెండ్స్ ఎలా ఉన్ ఉన్నారు
ఆ కలుస్తుంరు కలుస్తాం మాట్లాడుతాం బయటకి వెళ్తాం ఎ ప్పుడేనా మార్కెట్ కి వెళ్తాం కూరగాయలా అవి ఇవి తీసుకొచ్చుకుంటాం ఉమ్ మీకు ఇష్టమేంది ఏంటి ఏం కర్రీ
మాకు ఇష్టమైంది బెండకాయ కర్రీ
వెన్నక్
మీకు ఆ మొన్న మీరు ఏదో ఈవెంట్ చేసిన్రు అనుకుంటా మీ స్కూల్లో
మా స్కూల్ లో ఈవెంట్ చేసినాం అన్నప్రాసన పిల్లలకి సిక్స్ మంత్స్ పిల్లలకి ఆ ఫ భ్రం బాగ జరిగింది. మొన్ననే మహిళా దినోత్సవం గుడా చేసినాం.
కున్నారా
ఆ అందరు వచ్చింన్రూ మేం గుడా సెలబ్రేషన్స్ చేసినాం చాలా బాగా జరిగింది. అన్ని మంచిగా చేసుకుంటున్నాం మేము
మా కాలేజ్లో గుడా చేస్తరు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసిండు మాకు గూడా ఇప్పుడు ముందు ఒక ఈవెంట్ ఉందండి
ఈవెంట్ కి మీ చెల్ల స్ వస్తదంట కదా అవునా
ఆ అన్నది మా చెల్ల గుడా వస్తాంది ఆ సెకండ్ సాటర్డే ఉంది కదా ఈ సాటర్డే అందుకే వస్తా అని అన్నది ఏదో మొక్కు ఉందంట మా చెల్లకి ఇక్కడ భద్రక
అదే ఈవెంట్ కి అదే ఈవెంట్ చూస్ కొని తెల్లవారీ
భద్రకాళీకి వెళ్ళి వెళ్తాము అని కని నా దగ్గర పైసల్ లేవు అని చెప్తున్నా
అదే అదే చెప్
ఆ ఇప్పుడ్ నేన్ రెంట్ కి నాలుగు వందలు కట్టాలే అనాలోచిస్తాన్నా అది పోయినా పోకపోయినా నాలుగు వందలు ప పక్కా కట్టాలే అని ఇవాల్నే వార్నింగ్ ఇచ్చిరు మా కాలేజ్ లో గుడా
అవునా
ఆ
దానికి ఈవెంట్ కి డబ్బులు ఎందు కు
ఈవెంట్ ఆ ఈవెంట్ కోసం కాదు తర్వాత ఇంకొక కాన్ఫరెన్స్ ఉన్నది మాకు థర్డ్ ఇయర్స్ కి, థర్డ్ ఇయర్స్ పక్క అటెండ్ కావాలి అని మా క్లాస్ టీచర్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తాంది.
అవునా మీ మేడంస్ అందరు బాగుంటారా చెప్తారా మంచిగా
బానే చెప్తరు.
ఆ ఓకే ఫ్రెండ్స్ అందరు బయటకి వెల్ తర మీరేప్పుడయినా
వెల్తం ఇపుడు కూడా ఎలాలి ఇగ కాఫీకి
మధ్యాహ్నం అన్నం దిన్నరా
తిన్నము మీరు తిన్నరా
ఆ ఎం కూర జెసిండ్రు
అందుకే లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలే వచ్చినాక తిన్నామిగ.
ఊ హు
మ్
ఎప్పుడొస్తారు మీరు పండగ కి అ
మేమూ సెకండ్ సాటర్డే వద్దాం అనుకున్నాం గాని మధ్యలో త్రీ డేస్ కాలేజ్ ఉంది మళ్ళ అటొచ్చిఇటు వచ్చే లోపు మళ్ళీ తర్వాత త్రీ డేస్ హాలిడేస్ ఉన్నయి ఆలోచిస్తున్నాం రావాలా వద్దా అని. సండే రోజు మాకు ఈవెంట్ ఉంది. ఆ ఉగాదికి వెళ్తం ఇంటికి
మ్ హు
ఈవెంట్ ఉంది కాలేజీ లో
ఊ
ఆ అందుకే ఆగాలి అని జూస్తున్న
అవునా
ఇవాళ మీ ఇంట్లో సెలబ్రేషన్స్ ఉంటయా
ఆ మాకేం లేవు మా ఇంటి పక్కన వాళ్ళు కొత్త ఇంట్లొకి ఎల్లిండ్రు వాళ్లకి ఎన్న ఏంది
అండి మా ఫ్రెండ్స్ కూడా ఎవరైనా పెళ్లి చేసుకుంటే వెళ్ళాలని చూస్తున్నాం
అవునా
ఆ ఈవెంట్ రోజు అయితే ఎలాగైనా ఇగా
వెళ్ళడమేనేమో ఊ
వెళ్ళమిగ
ఎలా మరి వెళ్తారా
మేం
వస్తరా వెళ్తరా ఇంటికి వెళ్తరా లె తే కాలేజ్ కెళ్తరా రేపు ఉందా కాలేజీ కాలేజ్ ఉందా రేపు
వేల్ దం
అవునా ఎవరన్నా సెలబ్రేటీ వస్తున్నారా ఈవెంట్
ఈ వెళ్లము ఇ